హాయ్ అబ్బా
హాయ్
బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నారా
ఆ బాగున్నానబ్బా మొన్నొకసారి మీరు రవ్వ లడ్డూలు పంపించారు కొబ్బరి లడ్డులు రవ్వ లడ్డలు పంపించారు కదా
అవునవును
ఆ బాగున్నాయ్యబ్బా పిల్లలు మంచిగ తిన్నారు
మ్ అదిే హెల్దిీ ఫుడ్ క
అవునవును
మ్ సో ఈ సమ్మర్ హాలిడీస్ లో పిల్లలకి డైడైై డిహైడ్రేషన్ అనేది కాకుండా కొంచెం బెల్లము కొబ్బరి అవన్నీ చేసి పెట్టేస్తే కొంచెం బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతది కదా అని చెప్పేసి వాటితో చేశా అన్నమాట
అస్సలు దినట్లేదు అబ్బా ఫుడ్ ఐటమ్స్ ఎన్ని చేసినా సరే
ఆ బయట ఫుడ్ కి బాగా అలవాటు ఐపోయి ఇంట్లో ఫుడ్ అనేది నేచురల్ ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టడం అనేది కూడా తక్కువ మనం ఇంట్లో
కానీ కానీ బయట ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అయిన్నీ ఉంటాయ్గా వాళ్ళకి హెల్త్ ల్త్ మంచి ఖరాబు ఔతా ఉంటది కదా
ఆ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయ్ సో అందుకనే నైన్టీ పర్సెంట్ మనం ఇంట్లో బా హెల్త్ ఫుడ్డే పిల్లలకి ప్రిఫర్ చెయ్యాలి ఇప్పుడున్న జనరేషన్ కి బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ హె టిష్యూస్ అనేవి వస్తున్నాయి సో అలా కాకుండా ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పెషల్లీ ఈవినింగ్ స్నాక్స్ గానీ, మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి స్నాక్స్ ఆ టై లో మనము ఈ మొల ముక్కలు ఈ రవ్వలడ్డు ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టిన ఐతేనే చాలా బెనిఫిట్ ఉంటది హెల్దీ ఉంటది వాళ్ళ గ్రోథింగ్ అనేది కూడా ఇంప్రూవ్ ఔ
అవున అవునబ్బా ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు జ్యూసెస్లా అందరూ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇస్తనే ఫైబర్ కూడా ఉంటది అంటున్నారు కొంతమందిర జ్యూసెస్ అయితే ఏబీసి జ్యూస్ అని చెప్తున్నారు గా యాపిల్, బీట్రూట్, క్యారెట్, జ్యూస్ అని కల్పిస్తు జ్యూస్ ఇస్తే బెస్టా లేకపోతే డైరెట్ ఫ్రూట్స్ ఇష్టే బెస్ట్ అబ్బా
డైరెక్ట్ ఫ్రూట్స్ ఇవ్వడం అనేది చాలా బెట్ బెటర్ జ్యూసెస్ అయినా బయట జ్యూసెస్ కాకుండా మన ఇంట్లో తెచ్చుకొని ఇప్పుడు పప్పాయ జూసు సో వాటర్ మిలాన్ జూసు అలా ఇంట్లో చేసి ప్రిపేర్ చేసి ఉమ్ షుగర్ లెవెల్ అనేది చాలా కంట్రోల్ చేస్ ఇవ్వాలి పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయ్ బయట ఫుడ్ బయట జూసెస్ అనేది తీసుకో ఓకే తీసుకోవచ్చు షు షుగర్ లెవెల్స్ అనే అనేవి మోర్ దెన్ ఎక్కువ ఉంటాయి అనమాట దాంట్లో అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రూట్స్ తెచ్ చ్చేసి క్లీన్ గా న నీట్ గా వాష్ చేసేసి చ్ స్కిన్ పీల్ చేసేసి వాటిని జూసెస్ చేసి వాళ్ళకి ఇస్తే తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటారు
అదే అదే రోజు ఒక మాముూల్గా ఒక ఒక ఎగ్ గాని ఒక మిల్క్ ఇస్ సరిపోయిద్ది కదా
ఆ మార్నింగ్ టైమ్ లో డైలీ ఆ డైలీ మార్నింగ్ టైమ్ లో పాలు ఎగ్ ఇచ్చేసి ఈవినింగ్ టైం లో వచ్చేసి జూసెస్ కూడా కంటిన్యూషన్ కాకుం డే బై డే వాటి వల్ల జూసెస్ కూలింగ్ ఉంటది కదా కొంచెం బాడీలో ఇమ్యూనిటీ ఆ నిమ్ము లాంటివి కాకుండా డే బై డే ఇస్తుంటే వన్ డే ఫ్రూట్సు వన్ డే జూస్ అలా ఇవ్వాలి మనం ఇస్తుంటే ప్రాబ్లం ఉండదు పిల్లల్
హలో ఆ ఆ అదే బెస్ట్ అబ్బా ఇప్పుడు చాలా మందిరి పిల్లలుకి ఏదో ఒకటి ఇప్పుడు విటమిన్స్ సీ, అనో విటమిన్ ఈ అనో, ఊరుకూరికే అలిసిపోవడం హాస్ పళ్ళు పోవడం ఇట్లా చేస్తుంటే వాళ్ళకి విటమిన్స్ లోపం ఉండదు
విటమి కాల్షియం లోప్ మొస్తుంది విటమిన్ లోపం వస్తుంది ఐరన్ లోపం వస్తుంది కంపల్సరీ ఉమ్ ఆయిల్ ఫుడ్స్ అవన్నీ కంట్రోల్ చేసి మనము ఆ ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ ఇస్తుండడం వల్ల ఇప్పుడు జనరేషన్ లో పిల్లలకి ఫుడ్డు ఇంపార్టెంట్ బట్ ఏందంటే దాంట్లో ఫైబర్ ఫుడ్ అనేది మనం కంపల్సరీ యాడ్ చేసి ఇవ్వాలి ఏది తీసుకో తీసుకున్నా తీసుకోపోయినా ఫైబర్ ఫుడ్ అనేది మనం ఇస్తే వాళ్ళ బాడీ లో హ్యూమినిటీ అనేది పెరిగి ఎటువంటి రోగాలైనా వచ్చినా సరే అవి డిజ ఏ వెళ్లిపోతాయి అన్నమాట
ఆ అది అయితే ఇప్పుడు చాలా మంది అ ఇప్పుడు నేను మా మా పిల్లల అయినా ఇప్పుడు గేమ్స్ ఆడొస్తున్నా కల్నొప్పులు ఏళ్ల నొప్పులు అంటున్నారు తీసుకొనిపోతే కల్షియం కాల్షియం అట్లని చెప్తున్నారు
సో దానికి ఏందంటే మనకి మంచిగా మనం ఇది ఉంటది కదా నువ్వుల లడ్డు సున్నుండలు ఆ నెయ్యితో చేసినవి సో అలా ప్రిఫర్ చేస్తే బెటర్ ఈ మైద మైదా ఇవి కాకుండా నువ్వులు నువ్వులు బెల్లం లడ్డు చేసి పెట్టడము నెక్స్ట్ వచ్చేసి ఆ సున్నుండలు ఆ నెయ్యితో చేసిన సున్నుండలు వెజిటేబుల్స్ పెట్టడము గ్రీన్ లీవ్స్ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము
ఆ అయితే ఇప్పుడు ఆకుకూరలో కూడా ఆకుకుర్లు కూడా హెల్త్ కి మంచిది పిల్లలు ఏమో ఆకుకూరలు అసలు తినట్లేదు ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా మంచికి ఇప్పుడు క్యారెట్ లని ములకాయలు కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా మంచిగా ఉంటాయి వాళ్ళు తిన్నారు వెజిటేబుల్స్ లో కూడా లీఫ్ వెజిటబుస్ లో కూడా ఐరన్ ఉంటది గోంగూరలో ఐరన్ ఉంటది మిచ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా అసలు ఏమి ఇచ్చినా అసలు తిన్నే తినట్లే వాళ్ళు
యాక్చువల్లీ మనం సండే రోజు చికెన్ చేస్తాం చికెన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే గోంగూర యాడ్ చేయండి గోంగూర చికెన్ చేసి పెట్టేసేయాలి పిల్లలకి నెక్స్ట్ వచ్చసి ఈ లీ గ్రీన్ లీ లీవ్స్ ఇలాంటివి ఉంటాయా అవి సలాడ్ లాగా చేసేసి కొంచెం సాల్ట్ సాల్ట్ ప్రిఫర్ చేసిన పర్లేదు షుగర్ ప్రిఫర్ చేసినా పర్లేదు సాల్ట్ మిక్స్ చేసి షుగర్ మిక్స్ చేసేసి వాళ్ళకి ఒక బన్ను లో యాడ్ చేసి పెడితే కంప్లీట్ గా తినేస్తారు దాంట్లో ప్రాబ్లం ఉండదు
ఆ అయితే ఇప్పుడు ఆ మి ఎప్పుడైనా ఊరు ఊర్లకి అట్లా పోయినప్పుడు ఏ ఫుడ్లు ఐటమ్స్ అక్కడ ఏది బాగున్నాయి చూసి మన చక్కరికి వెళ్ళి అట్లా మిచ్ మన బనానాస్ అన్ని అటు సైడ్ బాగుంటాయి కదా
ఆ కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని ఫ్రూట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి అనమాట సో చక్కెర కేలీ అది కూడా చాలా బెటర్ బాడీ వే ఈ టైమ్ లో ఈ సమ్మర్ లో ఎక్స్పెషల్లో ఏ ఆ స్పెషల్ ఏందం అంటే లెమన్ లెమన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయాలి లెమన్ సాల్ట్ వాటరు ఆ కొంచం అలా డి బాడీకిి డిహైడ్రేషన్ అనేది జరగనీయకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది డిహైడ్రేషన్ జరిగి కొంచెం స్వెట్ బాగా వచ్చేస్తుంది సమ్మర్ లో స్వెట్ రావడం వల్ల బాడీలో డిహైడ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓఆర్ఎస్ లు తాపడము లిక్విడ్ రూపంలో ఎక్కువ ఇవ్వాలన్నమాట వాళ్ళు ఈ సమ్మర్ లో సాలిడ్ కంటే కూడా లిక్ వీడు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు వాటర్ ఎక్కువ తీసుకుంటారు అదే వాటర్ బదులు మనం వీళ్ళ లెమెన్ వాటర్ జ్యూసెస్ అవి ప్రిఫర్ చేసామనుకో ప్రాబ్లం ఉండదు
అయితే ఇప్పుడు నేను కూడ ఇప్పుడు సమ్మరానే రాగిజావ అని మజ్జిగ చేసియడం చేసిస్తూనే ఉన్నాను బాడీ డిహైడ్రేట్ అవుతదని అలా చేసిస్తూనే ఉన్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడ ఇప్పుడు మనకి అవి ఉంటాయి కదా బాదం పపై నైటే నానబెట్టి ఇవ్వడం సగ్గు బియ్యం కూడ ఉంటది కద అబ్బా సగ్గు బియ్యం కూడ ఆ సగ్గు బియ్య గూడ ఇస్తూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు కూడ సరిగ్గా తాగరనే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం రోస్ట్ చేసి అదంతా పౌడర్ లా చేసి పాలల్లో ఇస్తున్న ఎందుకంటే ఆ విధంగాయినా వాళ్ళకి గట్టిం తాగుతారు కదా పిల్లలు
తాగేస్తారు సో దాంట్లో ఒక బబనానయాడ్ చేయండి ఇంకా చాలా బాగా తీసుకుంటారు ఒక గ్లాస్ తీసుకునే దగ్గర టూ క్లాసెస్ తీసుకుంటారు వాళ్ళు
అదే స్మూతి లాగ ఉంటది మంచిగ ఉంటది
ఆ షుగర్ బదులు షుగర్ కంట్రోల్ తగ్గించేసాను క లైట్ గా సుగర్ కంట్రోల్ తగ్గించేసి బనాన బెల్లం ఇవి ఎక్కువ యాడ్ చేయండి యాడ్ చేస్తే ప్రాబ్లం ఉండదు తీసుకుంటారు ఎక్కువ షుగర్ అనేది మనం ఎంత తగ్గించ్ కుంటే అంత మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే షుగర్ కంట్రోల్ చేసి ఆ షుగర్ ప్లేస్ లో ఈవెన్ బెల్లము ఆ స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా మన చక్కరకెల్లి బనాన ఇలాంటివి యాడ్ చేస్తే గనక వాళ్ళు కొంచెం ఇష్ తింటుంటారు అనమాట డైలీ రొటీన్గా ఒకటేలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇవాళ బెల్లం యాడ్ చేయండి నెక్స్ట్ డే షుగర్ యాడ్ చేయండి నెక్స్ట్ డే వచ్చేసి కాజు అదింటది కదా డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్ యాడ్ చేయండి అల అనమాట అలా యాడ్ చేస్తుంటే డే బై డే డిఫరెంట్ ఉంట
అవును డాక్టర్స్ కూడ చెప్తున్నారు కదాబ్బా షుగరు షుగర్ యాడ్ చే సాల్ట్ యాడ్ చేయడు రెండు యాడ్ చేస్తే మన కిడ్నీస్ కరాబ్ అవుతా అని హెల్త్
అవుతుంటాయి
మటన్ చికెన్ ఇ కూడ నాన్ వెజ్ ఎక్కువ తింటే మనకి హట్ ట్లో అంత కొవ్వు పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మట్
వచ్చేస్తది మటన్ కూడ ప్రిఫర్ చెయొద్దు ఓన్లీ చికెన్ చికెన్ అయినా సరే మంత్లీ వచ్చేసి ట్వైస్ ఆ చికెన్ కూడ ఎక్కువ ఈ సమ్మర్ లో ఎక్కువ తొండము అది తగ్గించారనుకో కొంచెం వెరైటీగా ఏం చేస్ దాంట్లో గోంగుర యాడ్ చేయడము ఫిష్ అయితే వీక్లీ వన్స్ కంపల్సరి
అవును
మా పిల్లలకి కూడ ఆ మా పిల్లలకి కూడ ఇప్పుడు చిన్నవాళ్ళు కదా ఇంక వాళ్ళు కూడ ఆ ఫిష్ అనేది ప్రిఫర్ చేస్తాను వీక్లీ ట్వైస్ ఫిష్ తీసుకొచ్చ మంత్లీ ట్వైస్ వచ్చేసి చికెన్ అల సంథింగ్ ఏదైనా ఎగ్గు మాత్రం కంపల్సరీ డైలీ ఎగ్గు పాలు మార్నింగ్ టైమ్ లో ఈవినింగ్ టైమ్ లో వచ్చేసి ఫ్రూట్స్ బనాన ఆ షేక్స్ సంథింగ్ ఇలా
అయితే ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఏంటంటే అబ్బ మనమైనా సరే వాళ్ళ మనం తింతో పాటు కొంచెం హెల్తీగ ఉండాలి అంటే ఎక్సర్సైజ్ ఏదో చేస్తే బెస్ట్ కదా వాక్
మార్నింగ్ ఏ పిల్లలకి ఎక్స్పెషల్లీ మార్నింగ్ పిల్లలు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ కి అలా లేపడం అలవాటు చేయాలి చేసిన తర్వాతకి ఇంట్లోనే టీవీనే ఇప్పుడు మనకి అన్ని వస్తూనే ఉన్నాయి కదా సో అలా అన్ని చేయించాలి కొంచెం కొంచెం బాడీ అనేది ఫ్లెక్సిబుల్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతది వాళ్ళకి
అదే గ్రోత్ ఉంటది ఫ్లెక్సిబుల్గా ఉంటది ఇప్పుడు వాళ్ళు కూడా హెల్దీ ఉంటా ఉంటారు కదా మనం కూడా ఇప్పుడు మన అంటే మనం కూడా చేసిన లేక కొంచెం ఇప్పుడుంత పిల్లలు అంతా ఎట్లున్నారో జనరేషన్ షన్లో
ఆ చాలా వీకు అన్నిట్లలలో వెనకబడిపోవడము అట్లా బాడీ వీక్నెస్ మెయిన్లీ బాడీ వీక్నెస్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటే ఏదైనా చేయగలుగుతారు మైండ్ షార్ప్ నెస్ ఉంటది యాక్టివ్ ఉంటే బాడీ యాక్టివ్ ఉంటే మైండ్ షార్ప్నెస్ అనేది ఉంటదింది సో మైండ్షార్ రావాలంటే బాడీ అనేది క్టివ్ ఉండి బాడీ యాక్టివ్ ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి ఎర్లీ మ మార్నింగ్ లేస్తే మనకి ఆ ప్రెజర్ అనేది ఉండదు టెన్షన్స్ అనేవి ఉండదు నైట్ అంతా స్లీప్ ఉంటది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసామనుకో మైండ్ ఫ్రెష్ ఉంటది మన బాడీ అనేది మనం మాట వింటది సో అప్పటి నుంచే స్టార్ట్ చే
నాకు కూడా అలవాటే అబ్బా నేను హాస్టలో ఉన్నాను చిన్నప్పటి నుంచి నేను కూడా ఎర్లీగ లేస్తాం మన హాస్టల్లో ఎట్లా లేపుతారు కదా మార్నింగ్ లేసి డ్రిల్ చేపియడం
చేపియడమా గ్రౌండ్ లో రన్నింగ్ వేయించడము
ఇలా చేపిస్తారు కాబట్టి నాకు కూడా జర అలవాటె ఎర్లీగా లేస్తా ఇంక ఇప్పుడు పిల్లలంతా మన మొబైల్ కి అడిక్ట్యిపోయారు కాబట్టి వాళ్ళ హాలిడేస్ ఒకటి హాలిడేస్ ఒకటి అట్ లుంటా ఉంటది ఇక లేటు లేస్తా ఉంటది
ఎక్కువ పె పెట్టేసేయాలి వాటి నుంచి స్కిప్ చేయాలి సో వాటి నుంచి స్కిప్ చేయ్యాలంటే మనం వాళ్ళకి ఎడిక్ట్ అవ్వాలి మనం వాళ్ళతో ఆడడము మనం వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయడము మనం వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడము అలా మనతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఫోన్ అనేది మొబైల్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది
ఆహా సరే అబ్బ వుంటానా మరి ఏం చేస్తున్నావు ఏదో అంటున్నావు చెప్పు చెప్పు
ఆహా మనము మొబైల్ చూస్తున్నాము మనతో పాటు మన పిల్లలు కూడా మొబైల్ చూస్త సో అలా కాకుండా ఆ మనం వెయిట్ చేస్తే వాళ్ళు కూడా ఏవై ఓకే ఆ ఓకే బాయ్ బాయ్ బైబై